చెప్పండి మీరు ఈ ఈ మధ్యకాలంలో ఏటైనా ట్రిప్ ప్పులు వెళ్ళారా అండి మీరు
ఆ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానునుకో టూ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు అసలు వింత రోజు తెలుసా మాకు తెలిసినోళ్లది చాలా దగ్ ఈ ఊర్లో భర్తుడే అండి
ఈ రోజా
ఆమ మాకు అక్క టూ ఇయర్స్ బ్యాక్ అండి ఈ రోజు గాదు
ఈ రోజు గాదా అదే మీరు ఎప్పుడైనా ఇది సంక్రాంతికి ఆంధ్ర గాని
ఆ సంక్రాంతికి ఎల్లాం
ఆంధ్రాలో కోళ్ళు పంద్యాలు ఇవన్నీ ఉంటాయంట కదా తిన్నార అండి మరి
ఆ నాటు కోడి అట్టా జేషినం పందెం కోడి పందెం కోడి ఉ
అవునా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది వేరే ఉందా ఈ చికెన్ కి ఆ చికెన్ కి
ఆ చాలా డిఫరెంట్
నేను గుడా వెళ్లేవా వెళ్ళేవాన్ని గాని నేను ఆ మంచి గుందా అవునా నేను కూడా వెళ్ళ గాన్ని కాని నేను ఊరిక అండి వేరే మన వాళ్ళు మన చుట్టాలు ఎళ్ళారు ఆంధ్ర ఆ నే ను వెళ్ళవాడినె కానీ మిస్ అయ్యాను అలా కానీ గోవా వెళ్ళానండి నేను కూడా గోవాలో మంచి డ బీచెస్
ఆంధ్ర మస్తు ఉందండి ట్రిప్ లో బడ్జెట్ ట్రిప్ అండి అసలు మస్తు
వున్నామండి మరి సండె నైటు
సండే అది వెళ్తున్నారా అని
వేళ మీకు ఒకవేళ ఎవరన్న తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి గోవాల మీకు గోవాలో తెలుస్ తెలిసినవాళ్ళు ఉన్నారు ఎవరన్నా
ఆ అతి మా ఫ్రెండ్ అతనే ఉంటాడు పబ్బలొ పనిచేస్ అతను రూమ్స్ తక్కువ స్విమ్మింగ్ పూల్ అండి ఇట్లా రిసార్ట్ టైప్ ఉన్నాయ తక్కువ అన్నాడు
మంచిగా చేసుకోవాలండి అక్కడ అసలు మంచిగుంటుంది గోవా లైఫ్
ఉ ఉ అవును మినిమం ఒక ఫైవ్ సెవెన్ థౌసండ్ తీసుకోవాలం
సెవెన్ థౌజండ్ అయ్ ఇప్పుడు ఎలా కారా లేకపోతే ఎలా అనుకో మీరు కారేనా ఎంత అండి ఎంత పడు తుంది డీజిల్ ఇదంతా
అంటే మా కతను ఒగ ఏటిఎం అతనాయన ఉంటాడు ఆ
అతనే చూసుకుంటాడు అన్ని ఏ కార్లో వెళ్తారండి మీరు ఏ కార్లో వెళ్తారు ఎక్స్వి అ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెడ్ కారా ఎంత మైలేజ్ ఎంత ఇస్తుందండి మది ట్వంటీ ప్లస్ ఉంటు రా ఏది ఏ పెట్రోల్ వాడతారు మీరు ఎ డీజిల్ వాడతారు డీసిల్ ఏది వాడతరు మీరు అంటే ఏదైనా స్పెసిఫిక్ డడిజిల్ ఏమన్నా ఉంటందా అని భారత్ ఏనా
ఊ ఉ
భారత్ అంటే అది మైలేజ్ ఎక్కువ ఇస్తుందా ఆ అదే గోవాలో చాలా బీచెస్ ఇవన్నీ బాంచుగుంటాయని వినను కొబ్బరి చెట్లు ఇవన్నీ ఊ అవన్నీ చూసారా మీరు
టూ సెవెన్
అరంబల్ గాట్స్ అని ఇవన్నీంటాయిఘాట్ రోడ్స్ ఇవన్నీ వాటర్ ఫాల్స్ నేను వర్షాకాలంలో వెళ్ళానవన్ తనని జూలేదు అక్కడ మ్యాగీ ఉంటుందండి మంచిగుంటుంది ఆరంభల్లో
ఆ మ్యాగీ వర్షం వాటర్తో క్లీన్ చేస్
ఆ మంచిగా ఉంటుంది నాకు ఒక మ్యాగీ మంచిగా ఉంటుంది నేను తిన్నా తిన్నాను తిన్నారా తిన్నారా మీరు మ్యా
తిందాం అనుకున్నాం కాని మ రిలేటివ్స్ వచ్చేసాపారు
అవునా మా నన్ను కూడా మా బావ ఆపడండి అక్కడ తి ఇదామనుకున్న ఆకలి ఐతుంది కానీ తిననివ్వలేదు ఆ తిననివ్వలేదు నను అనార్భుక్
అంటే మాకు తెలిసిన వాళ్ళు తీసుకురమ్మ అని చెప్పి సరే
అవునా ఇప్పుడు ఎక్కడ షాపులు ఉన్నార అన్న షాప్కి వెళ్తునరా ఎక్కడికన్న షాప్కా
బస్ స్టాండ్ కూ
బస్టాండ్కి వెళ్తున్నారా
హ
ఎలా బైక్ లో వెళ్తున్నార
ఊ జుప్టర్ వెహికల్ ఆ
జిప్టార్ వెహికల్ జిప్టార్ వెహికల్ అంటే మీకు ఏ కలరాండి జుప్టార్ వెహికల్
వయిట్ వయిట్
వైట్ కలరా ఎలా మైలేజ్ ఎంత ఇస్తుంది ఆ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది
ఏది మనకు తెలవదండి మనం పెట్రోల్ పోపియంగా ఇట్లా
మనదా అనుకుంట్రా అంతేనా మ బావ ఫోన్ చేస్తా దానికి ఇప్పుడేడు మా బావ ఫోన్ చేస్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో అర్థమవుతలేదు బిజినెస్ పర్సన్ పెద్దాయన ఇప్పుడు ఫోన్ చేస్తారు నాకు ఏదైనా మీటింగ్ ఉంటుంది అనుకుంటాన్నా ఆ బిజినెస్ పర్సన్ ఫోన్ చేస్తున్నా నాకు అదే అర్థమైతది ఇప్పుడు ఎందుకు చేస్తాండో బిజినెస్ ఫుల్ బిజీలో ఉంటాడు
అనంతవరం అయ్య అది చెప్పారు
అవునా
ఆ ఓకే అమలాపురం ఏదో ట్రెనింగ్ ఏమో అన్నారు గా
పురం వెళ్తా అన్నాడు వద్దంటే కోసం అదే చూ వత్తారా లేదా అని
ఆ ఆహా
అవునా మీరు అమలాపురం వెళ్లారా అండి మీరు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆంధ్రాలో
అనంతవరం వెళ్ళెవండి
అనంతవరమా అవునా కోళ్ళ పందాలు అక్కనే బాగుంటాయా భీమవరంలో బాగుంటాయి కదా కోలా బాణాలు అయే అక్కడ మాకు బావా అక్కడ మ్యాగీ తిననీయలేదు అసలు గోవాలో నేను చాలా ట్రై చేసినా తిందాం అనుకుని హు గోవాలో ట్రై చేసినా కానీ అతను తిననివ్వలేదు మా బావ తను వేరే స్టేట్ నుంచి వచ్చడండి తను బీహార్ స్టేట్ నుంచి వచ్చుంటాడు తన అయితే
ఆహా
తను వేరే స్టేట్ కొంచెం పర్సన్ వెరైటీ
అన్నారున్న
ఆ నాది అదే ఒకటి తీసుకుంటు అండి ఒక్కటి ఎంత
అంతేలే
కనుక్కొండి రేట్ ఎంతనో ఒకటి మనకు ఇప్పుడు పన్నెండు రూపాయలు అనుకుంటున్నాం పన్నెండు ఇరవై రూపాయలులాంటంది పదిహేను ఫిఫ్టీన్ రూపీస్ ఆ అవునా చాలా రేట్ పెరిగిందిని అసలు అన్నారు మనకు అదే మన మా అన్న ఉంటాడు అతను ఒక్కడు సార్ ఐదు ప్యాకెట్లు ఒక దాంట్లో వేసుకుంటాడు అవన్నీ ఆ ఒకటే సారీ ఐదు ప్యాకెట్లు వేసు ఉంటాడు
అవును
మేము ఇది ఎక్కడ అనంతగిరి సైడ్ వెళ్ళామండి మేము అనంతగిరి సైడ్ బావ ఏందంటే మందు తాగద్దు అనుకుంటే ఎసిండు ఆ వైల్డ్ లైఫ్ ఉంటుంది అడ అనంత గిరిలో చాలా బాగుంటుంది వైల్డ్ లైఫ్ మీకు అక్కడ పోలీసు వాళ్ళు ఉంట హు మేము మంచి పాటలు పెట్టుకొని మేము చాలా డ్యాన్స్ చేస్తాం అక్కడ
ఆ
హు తను మా అన్న కోసం అతను కూడా బాగానే ఎంజాయ్ చేసిండు అక్కడ హు అక్కడ మేము అంత చికెన్ బిర్యానీ కొంచె వెళ్ళాము అక్క నుంచే తీసుకెళ్ళం చికెన్ బిర్యానీ ఒక ప్యాకెట్ వన్ ఫార్టీ రూపీస్ ఎంతో ఉంటే ఉండే ఒక ప్యాకెట్ వన్ ఫార్టీ రూపీస్ ఉండే బాగా ఉండే టేస్ట్ ఉలిడ ఉల్లిగడలు చెడచుపి చడువి ఇవన్నీ ఇది ఉన్నాయిదాం అక్కడ
ఆహా మీ ఆ ఫైవ్ ప్యాకెట్స్ ఒకటేసారి వేసుకునే అతను అన్నయ్య ఇక్కడనే ఉన్నాడంండి ఆఫీస్ రూమ్ లో
అవును ఆఫీస్ రూమ్ లో ఉన్నాడా అదే మా బిజినెస్ పర్సన్ ఫోన్ చేసిండడు అది ఎందుకు నాకు అర్థమవ్వట్లేదు అసలు ఏ సీక్రట్ మీటింగ్ అ చెప్పి ఇడ మీటింగ్ అని చెప్పాడు ఫోన్ చేశాడు మరి అతను బండి మీద అక్కడికి వేరే ఊరు వెళ్దాం అన్నాడు బండిమీద ఎక్కడికో ఊరెల్దాం అన్నాడు, ఆ ఊరు మరి ఎక్కడికా అని నేను చూస్తున్నా అదే. ఎక్కడికో ఊరెళ్దాం అన్నాడు, ఇంకా నేం దెల్ ఇప్పుడు ఇంటికెళ్లాక?
ఒ అనార్ తిందావనీ.
అనార్ తింటారా, బావుంటుందా టేస్ట్?
ఆ ఫస్ట్ టైం అండి ట్రై చేస్తం.
చార ఇదే గోవా మేహే సాద్ సండే నైట్ ఎళ్దాం అనుకుంటున్నా మరి, మీ ఫ్రెండ్ కు ఒకసారి చెప్పండి మరి. క ఆ నేంగూడా కారే అనుకుంటున్నా, నేను వేరే వైట్ కార్ అనుకుంటున్నా. ఇక్కడ మాది కూడా ఒక ఉంటాడు ఇక్కడ అన్న ఉంటాడు. అతను వేరే జాబ్ లో ఉంటాడు, అతను మొత్తం అతనే చూసుకుంటాడు. మొత్తం అతనే చూస్ కుంటడు. అతను అతనితోనే వెళ్దాం అనుకుంటున్నా మరి మీరు ఏమైనా రూమ్ అక్కడ ఏమైనా సెట్ చేస్తారా?
ఆ రూమ్ ఇట్ల మాట్లా
హ్మ్హు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ బానే ఉంటాయనుకుంట అక్కడ.
ఆ రిసార్ట్ టైప్.
అవునా బీచెస్ గుడా లైన్ గా ఉంటాయి అన్న అక్కడ గోవాలో.
ఆ ఆ ఆరోమ్మాల్ ఒచ్చేషినై మంచిగా ఆల్ టైప్స్ ఉంటయి కదా బీచెస్.
లైన్ గా ఉంటాయి మనకు అక్కడ. అక్కడ మనకు ఇంకా చాపలు దొరుకుతై, చా చాప ఫుల్ ఫిష్ ఎప్పుడన్న తిన్నా మీరు చాపలు ఫ్రై.
తిన్లేదా?
ఇదా అండి గోవాలో ఒకసారి వెళినప్పుడూ ఒకస మన మీరు ఎప్పుడు వెళ్తారో ఒకసారి చెప్పండి? నేను గుడా మీతోనే ఆ రావడానికి ట్రై చేస్తన్. సండేనా?
ఆ
అక్కడే అనుకుంటున్నా, మీరూ వస్తా అనుకుంటే మీఇద్దరం కలిసి ఎళ్దాం మరి సండే.
సండే మాకు కొంజెం వెహికిల్ టైర్స్ అనేటీ కొంజెం బాలేదు. ఫోర్ టైర్స్ ఎర్లయా?
ఫోర్ టైప్స్ బాలేవా ఒక్క టైర్కి ఎంతుంటుంది మినిమమ్
మినిమమొచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ కే మద్యలో
టైరు బ్రాడ్ం టాబ్
మిస్ో కాని ఉంటాయాండి ఇంకా వెరైటీ వెరైటీస్ ఉంటాయంండి ఇదాంట వేర ఏంటపోలో ఏ మా బట
ఏది బెస్ట్ అంటారు
మనకి బిస్టో క అని ఉంటాయి ఏదైనా ఓకే అండి
ఎం ర్ ఫండ్ ఓకేనా అదే అదే అదే ఇంకా మా అన్న గూడా చాలా ఇక్కడ అటు ఇటు ట్రిప్స్ యెళ్తాడు మా అన్న బంగారం కోసం తిరుగుతాడు అన్న చాలా దరుగుతాడు
హ
ఆ బంగారం దొరుకుతుదా అండి అక్కడ మీకెళ్ళి
మాకు ఇలాంటి శక్తులు అనేవి ఉంటాయండి
ఆహా నాగుపాములవి ఇవి ఉ అనుకుంటా అవునా నల్లకోడియా నల్లకోడి తిన్నారా ఎప్పుడైనా మీరు
తినలేదండి మొన్న తిందామని అనుకునే వరకి గింత అ చిన్న ఉందని
చిన్న ఉందమ్మా చిన్నదాన్న్ని ఎందుకు ఏం జేస్తారు అసలు అవునా అవునా అవి అవునా
ఉంచలి సలాన్ పర్సన్ వచ్చి ఇట్లా చెకింగ్ చేస్తారుండి
ఇంకాని గోవా ఎయిర్ూట్
ను చెప్పలేమండ ఏది పన్ సాఫ
ఇక్కడ శివ టెంపుల్ దగ్గర ఆగి వెళ్తారా లేకపోతే డైరెక్ట్ వెళ్తారా బోటింగ్ అవని చేస్తారు కదా గోవాలో
అవునవును
బోటింగ్ చేస్తారు కదా
అవునువు చేస్తాం
ఎంతమంది వెళ్తున్నారు మీరు
మీ ఇప్పుటికి త్రీ మెంబర్స్ కా
త్రీ మెంబెర్స్ఎన కార్లో ఇంకో టు మెంబెర్ చోట్ ఉంటుంది కదానా అంటే మీరు ఫైవ మెంబర్స్ ఎళ్తే బాగుంటుంది కదా ఉ అదే ఇంకా అండి మరి
లే
సరే అండి నేను మళ్ళీ చేసాను ఓకే